హలో హలో అ చెప్పండి ఏం చెస్తున్నారు
ఆ
హలో విన్పిస్స్తుంద
హలో
ఆ ఓకే ఓకే
వినబడ్డం లేద నా వాయిస్ అ ఇప్పుడు వినిపి
చూడం లేద
అ హ
అ ఈరోజు ఏం చేస్తున్నారు హలో
ఏం చేసవ్ ఏం చేయలా మామూల్ రోజ్ ఎట్లో ఈ రోజు అంతే మీరేం చేస్తున్నారు
ఈ రోజు కాలీనే ఇగ పొలంలో ఏం పనిలేదు
ఆహా
మీరు ఏం పంట ఎసీనారు
పంట పత్తి పత్తినే
అవును అని చెప్తున్న కదా
కాటన అంతా మా సైడ్ కాటనె ఎక్కువ
ఆహా ఇక్కడ కూడా వేస్తారు మా ఏమంటే చాల తక్కువ
మిసైడ్ తక్కువ లే మసైడ్ మొత్తం కాటనే ఎక్కువ
ఉహు అందుకే బెటర్ నాకు దొరకడమే కష్టం బైట
ఏం తిన్నారు ఈరోజు
ఆ ఆ ఉగ్గాని తిన్నా మీరేం తిన్నారు
అహ మేము డే ఇంకా కామనే ఇంక పప్పనం, సాంబార్ ఈరోజు స్పెషల్
వావ్ మాది రోజు మధ్యాహ్నం సాంబార్
సాంబారా
హ్మ్
ఇప్పుడెక్కడున్నారండి హాస్టల్ల మీరు
రాలేదు ఇంక ఇంట్లోనే ఉన్నా
ఇంట్లోన
ఆ ఈ రోజు రేప్ పూ మర్నాడు వాకింగ్స్ చాలా ఉన్నయి క కంపెనీస్ లో
వేకెన్సీసా
ఆ ఈ రోజు, రేపు, మర్నాడు మూడు రోజులే కనీ నాకు ఎట్ల పోలో అర్థంగాక ఊర్కనే ఉన్నా
మరీ వెళ్లాల్సింది అండి మరి
తూల్లేరు నా తోడుకి ఒక్కటే ఇంట్లో పంపియరు ఉమ్
ఒక్కతే పంపియడానికి కష్టము
అవును అందుకు పొద్దున్నించి అది పెద్ద ఆలోచిస్తాన్న ఎవర్తో మాట్లాడుకోకుండా ఆ అట్లే ఉన్నా ఏం గాదు
అదే
అట్లనీ పోలేను ఏందో
మీ క్లాస్ వాళ్ అంత ఏం జేస్తున్నరు
వాళ్ళందరూ బెంగుళూరులో పీ జీ లల్లో ఉండి ఆట్ నుంచే ఎతుక్కుంటన్నరు కొంతమంది కోచింగ్ లో జాయిన్ అయినారు
మీరు వెళ్ళల్సంటే మరి హాస్టల్లో
నాకు వాళ్ళకి సెట్టు గాదు వాళ్ళంతా చాలా మొద్దులిగా ఫాస్ట్ జనరేషన్ అంతా నాకస్సలు సెట్ట్ గాలే ఉమ్
ఉమ్ హ్ అలాయితే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా
చాలా క్లోజ్ ఉన్న వాళ్ళే ఆడున్నారు
మరి అయినా గూడా సెట్ కావడం లేదు ఎందుకు
ఆ ఫ్ బానే ఉంటుంది ఇప్పుడిప్పుడు అంత చాలా గొడవలు వచ్చినయి
ఓ
ఆ పాప ఏమైందంటే సడన్ గా నువ్వు చాలా వీక్ నాకు నీతో ఉండడం ఇష్టం లేదు అని డైరెక్ట్ బ్లాక్ చేసింది మొయ్యా అసలు నేను జీర్ణించుకోలేకపోయినా దాన్ని ఓ వారం రోజులు పట్టింది కోలుకోడానికి
మీరంతా ఎప్పుడైనా అంతే మీరు గొడవ పడితే ఇంకా గల్స్ అన్నంక్
అయ్యో మేము మేం అసలు నే నేను గొడవ పడడం రేరు ఫస్ట్ నేను ఎవరితో మాట్లాడను ఆ పోపట్ల అంటుందని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు
ఉమ్ మీదాంట్ల ప్రాబ్లమ్స్ వస్తే చాలా డిస్టెన్స్ ఎక్కువుంటుంది చూసి తెలుసు లే మేము అలా గాదు లే ఈ రోజు తిట్టుకొని రేపు కలిసిపోతాం గూడా
అవును మీరే బెటరు చాల మా వోళ్లు పగలు కుట్ కుత్రలు కుతంత్రాలు నేను బాగా మార్లాన్నా నేను అసలు నాకు అట్లాంటివి లేవు నేను కాల్ చేసి మరి వంగపోయిన మాట్లాడమను అని అయినా నో రియాక్షన్ ఇంకా ఒదిలేష్ణ ఇంక అంతకు మించి పోగూడదు ఎవరు మనిష్ అన్నాంక చాలా రోజులే అడిగిన
అలాతేకా యెవరు కాంటాక్ట్ లేరనో
ఊమ్ నాక
అదే ఫ్రెండ్స్వరు ఇప్పుడు అంత టచ్ లో ఏవ్వట్లేదు
మీకున్నార
ఆ మా ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు వెళ్ళాల నేడుకున్నడికి
మీరు పోయి ట్రై చేయండి నిజంగానే ఈ రోజు రేపు మర్న్నాడు ఉన్నాయి డబ్ల్యూఎన్ఎస్ లో అసెం చర్లో విప్రో లో ఇన్ఫోసిస్ లో ఉన్నాయి చూడండి
ఆ నేను కామ్ కాంప్యూటర్ సైడ్ అనుకున్నానండి సాఫ్ట్వేర్ సైడ్ అనుకులేదు
అది బెట్టరండి కానీ ఆ అంతవరకు ఖాళీ ఉండడం ఎందుకు అని చూస్తన నేను అవి కూడా ట్రై చేస్నా ఊమ్
ప్రిపేర్ అవ్వాలి క్లాసెస్ ఉన్నాయి స్టార్ట్ చేసినాం కొద్దిగా సగం కం పీట్ అయింది ఇంకా సగముంది
ఆహ్
ఇంకా ఊర్లో కొద్ది పండగ ఫెస్టివల్స్ ఉంటే ఇంకెట్లా వచ్చినాము
ఉహు ఇప్పుడేం ఫెస్టివలండి
అ మన రీసెంట్ గా వేరువాక పూర్ణమి జరుపుతున్నరు
దేంది
ఎరువాక పౌర్ణమి ఎద్దుల పండగ
అహ ఏమో తెలీదండి
అహ్ ఏరువాకపౌర్ణమి అని బాగా చేస్తారు మన్న పీర్ల పండగ టైం అయిపోయిన టైంలో పీర్ల పండుగ జరుగుత మీ సైడు
ఆహా ఏం జరుగవ్
ఓహ్ ఇక్కడ పీర్ల పండగ ఇ య ఎద్దుల పండుగని జరుగుతాయి ఇంకా వాటిని చేసే టైంలో ఫుల్లు పండగని వచ్చేసినాం అనమాట
ఉం ఇంకా మిసైడ్ పీర్ల పండగ చెయరా
ఆ కంప్లీట్ అయిపోయింది అప్పుడే
ముహరం ఆ అయిపోయింది
ఉహు
వస్తు ఇంక్ అది గూడా మేము చేసుకోము జస్ట్ మా ఊళ్ళో ఉంటే అప్పుడు చూస్తా ఉంటమంతే
లేదు మ సైడు బాగా జరుగుతది అందుకనే చాలా అంటే ఎక్కడున్నా గూడా అందరు ఒచ్చేస్తారు అన్నమాట పండక్కి
మీదే హుమ్ మీకి మేలసలు ఫ్రీడ మందదు మాకట్ల ఏం ఉండదు ఇంట్లో ఇంట్లో ఇంట్లో ఇంట్లో.
నేముంటే ఇంట్లోన లేదంటే చల్లగా మీకు ఫ్రీడమ్ ఉండదులే తక్కువ అవును
ఉ
అదె ఫ్రీడమ్ తక్కువ మీకి ఇవ్వరు అంటున్నా.
ఊహ్మ్ అందరి ఇళ్ళలో బయటికి పోవద్దు అంటారు మా వోళ్ళు కొంచెం పొమ్మంటారు మనం పోయే టైపులేదు కాదు మరి అట్లైయి సమాజము లో బతకలేము
ఎక్కడా ఎట్లా పరిస్థితి. చాలా దారుణంగ ఉందండి
తెలుసు అయ్యో హో కరెక్టు జూన్ ఆరో తేది. మాదీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి. ఆ వైవా కోసం చూస్తానం ఇప్పుడు జూలై ఆరు అప్పుడేవ ఒక నెల అయిపోయిందా అని అనిపిస్తోంది.
ట్టడు
ఊ
ఇగ అక్కడే ఉంటే ఇప్పుడూ సిటీలో ఉం టే బెంగళూరు లో అన్నా హైదరాబాద్లో అన్న ఉంటే అట్లా అటెండ్ అయితరూ ఏదన్నా చేయొచ్చు. ఇక్కడా ఊళ్ళో ఉంటే ఏం చేయలేము.
అది కరెక్ట్
అక్కడైతేనే బెటరు అంటే అటెండ్ అవుతాము అక్కడా ఏదోటి చూసుకోగలము.
అందుకే మా ఫ్రెండ్స్ చాలా మంది రమ్మంటన్నారు. పర్లేదు పోవచ్చు కాన్ చానా ఖర్చులూ. పెట్టుకోవాలా అనిపిస్తది పీజీలకి బయటకి.
పోతున్నయి
ఆ అరు వేలా అయిదు వ వందలు అనుకున్నా ఇంగ బయట ఖర్చు సుమారు చాలా వస్తది. అవునా మూట్నే ఉండలేం ఏదో ఒకటిక్ పోతాం.
ఊ ఏదోటి కంపల్సరి ఖర్చు గ్యారంటి.
ఓకే ఇవన్నీ ఆలోచిస్తాన్నా ఏమొ ఈ నెల ఒక్కటి చూస్తా. ఇంగ ఏం దొరక్కపోతే ఎండింగ్ మళ్ళీ నెలలా
నెక్స్ట్ మంత్ వెళ్ళడమే
హ్ము
నేను గూడా అంతే ఈ మంతు ఎండింగే వెళ్ళాలనుకున్నా. ఈ మంత్ ఎండింగ్ వెళ్దాం అనుకున్నాం మేము కూడా హైదరాబాద్ కు మరి.
హైదరాబాద్ కా
ఊ
పోన్ పోండి
అఓ
అక్కడ డబ్ల్యూఎన్ఎస్ కంపినీ వేకెన్సీస్ ఉన్నాయండి. అక్కడ ఫినాన్స్ బేస్ మీదే అంటే జస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ కోసం ఫ్రెషర్ గా వాళ్ళు ఇస్తే చాలా అనిపిస్తు
ఎంత ఇస్తారు సార్ ఫ్రెషర్కి
ఫ్రష్ మేబీ అంతా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అంతే అండి
బెటర్ అండి ఫస్ట్ లో ట్వంటీ ఫైవ్ థర్టీ అంటే కొద్దిగా బెటర్
అంటే మనం చూసే జాబుని బట్టి ఉంటుందండి అసల ఒకోరు ఎక్కువ ఇస్తారు తక్కువ ఇస్తారు టీచర్స్ అయితే నలభై వేలు ఇస్తది బాగా స్టార్టింగ్ ఫ్రెషర్ కే కానీ దాంట్లో రావడం లక్కు మన నాలెడ్జ్ అయితే రాదు టీసిఎస్ లో నా లక్కు ఉంటే వస్తాది మా రూమ్ అక్కకూ కోచ్చిందండి అసలు షాక్ అందరం
మీ రూమ్ లో వాళ్ళక
ఆ అక్కకి అక్క అప్పుడు ట్రెస్ట్ లో ఉంటాది అక్క ఎగ్జామ్ రా సింది ఇంటర్వ్యూ అటెండ్ అయింది నలభై వేలు ఆఫర్ లెటర్ వోచ్చింది మొన్న వన్ ఇయర్ తర్వాత మొన్న జాయినింగ్ లెటర్ వొచ్చింది వాళ ఆ జాయినింగ్ లెటర్ లేట్ ఓచ్చింది
వన్ ఇయర్ టైమ్ ఎందుకు అంత లేట్
వాళ్లు అంతేండి టీసీఎస్ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారు కాని జాయినింగ్ లెటర్ ఇచ్చేకి లేట్ అయితది
అంత డిలే అయితే చాలా కష్టం
చాలా కష్టం మా అక్క పాపం చాలా తనట్లాడింది స్ట్రెస్కి
ఆ చాలా కష్టమాట టీసీఎస్ లో మొత్తానికి
ఉమ్
ఏ
కానీ వస్తే బా పర్మనెంట్ ఇది పక్కన పెడితే ఈ లింక్డిన్ అమెజాన్ వాళ్ళు యేంచేస్తున్నారు లే ఆఫ్ ఇచ్చేస్తున్నారు అంత మందిని తీసేస్తే ఏంది పరిస్థితి అనిపిస్తది
అవునా చూస్తున్నాం కదా డైలీ న్యూస్ లే ఆఫ్ చూస్తున్నాం
ఈ వీక్ లోనే అనుకుంటా అమెజాన్ వాళ్ళు కూడా తీసేసినారు బికాస్ ఆఫ్ ఏఐ అంటా
అవును ఇప్పుడు ఏఐ వాళ మొత్తానికి చాలా
ఉమ్ పెద్ద హోల్ బొక్క
రాను రాను ఇంకా కష్టం అవుతుంది అనుకుంటా
చూడాలా ఏమైతదో
సరే మరీ చేస్తాను బాయ్ అండి
బాయ్ సరే ఉంటాను బాయ్ బాయ్